హలో హలో నమ స్కారమండి నమస్కారమండి
నమస్కారమండి ఆ బాగున్నామండి మీరండి ఆ
బాగున్నామం
అవ్
ఓ అదండి అన్నం తిన్నారాండి
ఆ తిన్నామండి మీరండి భోజనం చేసారా తిన్నామండి
మేం కూడా భోజనం భో భోజనం చేసి ఇలా కూర్చున్నామండి ఉమ్మ్ మీకు మీది సమ్మర్ కదాండి ఆవకాయ పచ్చడి గాని ఏమన్నా పచ్చళ్ళు పెట్టారాండి
పెట్టుకున్నామండి మేము ఆవకాయ పచ్చడి పెట్టుకున్నామండి ఆవకాయ పచ్చడిలో రెండు రకాలు పెట్టుకుంటామండి
అవునా అండి నేనేమో ఇట్లా మీరు మీరు ఏ విధంగా పెడతారండి
మేము ఫస్ట్ ఆవకాయలని మంచిగా కడిగేసి ఆ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేేసి అవిట్ని ఆరబెట్టేసి ఆ వాటికి కారం ఉప్పు ఉమ్మ్ ఆవపొడి అవన్నీ కలిపి లాస్ట్కి మేము నూనె పోసుకొని ఆ నూనెలో కొంచెం వెల్లిపాయ అవన్నెసి చేసుకుంటామండి మీరండి
మేము కూడా అదే విధంగా చేస్తాం అంటే ఆయిల్ వేడి చేశాక మొత్తం చల్లారిన తర్వాత అందులో కలుపు తారు కదండి
అవునవును
అదే విధంగా పెడతాను అది పెట్టేట ప్పుడు మంచిగా నీటీగా తలస్నానం పోసుకొని ఇల్లు తుడ్చుకొని పెట్టుకుంటారు అద ఎందుకంటే మనము సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాము కాబట్టి అలా నీట్గా పెట్టేసుకుంటాము మళ్ళీ మళ్ళీ ఎన్నే ఎన్నో రోజు కి రియో తీ మూత తిసికలు
ఆ రెండు మూడు రోజులకు ఒకసారి అండి
ఆ అట్లా ఎన్నిసార్లు కలుపుతారండి
అలా అదే వారంకి ఒక రెండు సార్లు అట్ల కలుపుతూ ఉంటాం
ఆ మీరు బయటనే జాడిలోనే పెట్టుకుంటారా లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుం
లేదు జాడిలోనే పెట్టుకుంటామండి మేము
ఆ అది మంచిగా జాడిలో పెట్టుకొని అన్ని సరిపడా ఉంటే అది సంవత్సరం దాకా ఇకా మంచిగా అప్పట్లాగే తాజాగా ఉంటది కదా అండి
అవునవునండి
ఆవకాయపు పచ్చడి అంటే చాలా మందికి చాలా
అవునవునండి ఇష్టంగా తింటారు
ఆ పప్పులో పక్కన ఆవకాయ ఉండాలి పచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి
అవునవును నెయ్యి కూడా అండి నెయ్యి ఆవకాయ వేడన్నం చాలా బాగుంటది
నెయ్యి ఆవకాయ వేడన్నం కూడా చాలా మంచిది
అవునవునండి మళ్ళీ మేము బెల్లంది కూడా చేస్తాము అండి అది అవకాయ కాని కొంచెం తీయ తీయ వస్తది
అది చెప్పరా అండి నాకు ప్రాసెస్ అది అంటే ఎట్లా ప్రిప పేర్ చేయడం అంతే చేస్తారో నాకు తెలియదు అది
ఆ అది కూడా ఇట్లా నేనండి ముక్కలు అ కడిగేసి ఇట్లా మంచిగా చిన్న చిన్నగా పి సులుగా కట్ చేసి ఎండకు పెడతామండి ఆ తర్వాత దాంట్లో కూడా ఇట్లా కొంచెం కారం వేస్తాం కానీ అంత కారం వేయమండి తివిటి కారంమైన పైన ఆ కొంచెం తక్కువ ఉమ్ కొంచెం తక్కువ చేస్తాము ఇది ఇది మనము ఆనకం అంటాం కదాండి బెల్లం లోన్నన్న ఆ పనకం బెల్లం పా ఆమ్ బెల్లం తో కొంచెం వాటర్ వేసి
అంటే ఇప్పుడు ఇ ఇన్ని ఆ ఒక నిమిషం అండి ఇన్ని ఒక్కలకు ఇంత పా ఇ బెల్లం అనేది ఉంటదా అండి క్వాంటిటీ
ఉంటదండి కాకపోతే నాకు సరిగ్గా క్వాంటిటీ తెలీదు కానీ ఉంటదండి ఆ ఇంత ఇంత కేజీ అ ఒక కేజీకి ఇంత పానకం ఆ కమం అని ఉంటది
ఆ అంటే ఈ ముక్కలకి ఆ పాకం పట్టేసి కలుతారా అండి
ఆ పట్టేసి కలుపుతాం
ఆహ మళ్ళీ సేమిగా పోపేస్త ఉంటారా అంటే ఇది కొంచెం టేస్ట్ ఇట్లా ఇట్లా తియ
దియే కతే ఆ దియే తియగ ఉంటదండి ఇది అన్నంలో కంటే ఇప్పుడు మనం జొన్న రొట్టె చేసుకుంటాం కదాండి జొన్న రొట్టెగాని ఆ ఆ అవునండి దేయి గోధుమ రొట్టె గాని
ఓకే ఓకే అది ఆహా ఆ విధంగా ఇది మీరు కొత్త వంటకాన్ని నాకు నేర్పినందుకు ధన్యవాదాలండి మంచిగా ఉంది చాలా ఆ అయితే నేను కూడా ఈసారి నేను కూడా ఈసారి ఈ ప్రయత్నం చే స్తానండి ఇప్పుడు అంటే అయిపోయింది కాని వచ్చే సంవత్సరం అయినా మధ్యలో అయినా ట్రై చేస్తాను
ఆ చెయ్యండి చాలా బాగుంటది చపాతిలోకి రొట్టెలోకి గోధుమ రొట్టె
ఈ మన దీంట్లోకి కూడా బాగుంటద అండి మన వాటిని ఉంటారు చూడండి రాగి రాగులు ఉంటారు చూడం రాగి
ఆ ఆ బాగుంటదండి
రాగి రొటె
అవును ఆ బాగుంటది ఏ రొట్టెకైనా కూడా దద్ద కొద్ది ఇట్టి చ బాగా మంచిగా ఉంటది అండి టేస్ట్
ఉ సమ్మ ఎన్నకాలం కదండి ఏమేము మంచి మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటున్నారా.
తీసుకుంటున్నామండి ఖచ్చితంగా రోజు ఉద్ ఉదయాన్నే మేము రాగి జావా చేస్తున్నామండి మరి దాంతో పాటు అంబలి తెలుసా అండి జొన్నంబలు చేస్తాం ఆ జొన్నంబలు చేస్తున్నాం ఆ మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం అయితే ఏదైనా పల్ల రసాలు ఖచ్చితంగా తీసుకుంటున్నాం. మామిడికాయ అయినా లేదా దే దే బత్తాయ జ్యూస్ అయినా కద్ ఆ ఇవిలాంటివి తీసుకుంటాం మళ్ళీ నిమ్మరసం ఓవారరేస్సు
అవును ఎక్కువగా ఆ రోజుకు ఒకటి ఎక్కువగా నిమ్మరసము మ మ్జిగా తీసుకోవాలి తీసుకుంటే కొంచెం ఆరో గ్యానికి మంచిది ఉ ఇంకా మీ మీకి ఏ వంటకాలంటే ఇష్టామండి
మాకైతే నాన్ వెజ్లో అయితే నాకు చికెన్ అంటే ఇష్టామండి. వెజ్జుల్లో ఆ తోటకూర చిక్కుడుకాయ అంటే ఇష్టామండి మీకండి.
నాకు నాన్ వెజ్లో మటన్ అంటే ఇష్టం అండి ఫిష్ అంటే కూడా ఇష్టం అండి ఇక వెజ్టేరియా వెజ్జులోనా అయితే పప్పు చారు చాలా ఇష్టము పప్పు చారు క తినడం మళ్ళీ పాలకూర ప్పు పాలకూర అ పాలకూర సెపరేట్ ఫ్రై అలా టివి ఇష్టము గోంగూర పచ్చడి కూడా ఇష్
ఆ ఆ ఆ బాగుంటదండి పుల్ల పుల్లగా
ఆ పుల్ల పుల్లగా చాలా మంచిగా నేను ఎండుమిరపకాయలు కొన్ని పల్లీ లేసి చేస్తానండి అందులో ఉ అయి తే గోంగుర పచ్చల్లో పచ్చిమిర్చిలకంటే ఎండు మర్చి వేసుకొని చేసుకుంటే బాన్
అవునవునండి నేను కూడా విన్నానండి ఇలా అన్నారు.
ఉ మీరు చ్య మీరు చేసారంటడి ఎప్పుడైనా
చేసామండి మేము కూడా ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి నా దానికంటే ఇది బాగుండ్యా ఎండుమిర్చి యేస్తే
అవునండి ఎండుమిర్చి యేసుకొని చేసుకునేదే చాలా బాగుంటది టేస్ట్ అదేమో అదేమో అందులోనే కలిసిపోయి జిగురు జిగులు టైప్ అనిపిస్తది పచ్చిమిర్చి ఇది మాత్రం ఎండ మిరప్ కాయలు వేసుకొని చేసుకునేది చాలా టేస్టీగా ఉంటది అన్నంలోకి బాగున్ టాది అది కూడా చపాతిలా పెట్టుకొని కూడా తింటారు. ఉ ఇంకా అండి ఇంకేం ఫుడ్ అంటే ఇ ము ఇంకా పిల్లల కోసం మీరే వంట కాలు చేస్తుంటారా పిల్లలకు టిఫిన్స్ చేస్తుంటారా
ఆ చేస్తుంటామండి మార్నింగు మేము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ ఇడ్లీ దో స ఇలాంటివి చేస్తానండి మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా నేను అన్నమే పెడతానండి ఎందుకంటే మధ్యాహ్నం పిల్లలు అన్నం తింటేనే వాళ్ళ కూడా కొంచం శక్తి ఉంటాది.
అవునండి మీరు ఎక్కువగా ఇంట్లో ఆ ఇంట్లోనే ఇంట్లోనే తయారు చేస్తారా ఏమన్నా బయట తెప్పించుకుంటారా
బయటవంటే బయట ఒక ఐస్ క్రీమ్స్ తప్ప నేను ఎక్కువ ఏమ్ తెప్పించానండి. అన్ని ఇంట్లోనే నేను చేసి పెడతానండి ఆ అన్
బయట ఫుడ్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది కదండి అన్ని అంటే పిల్లల ఇమ్యూనిటీ పవర్ తగ్గడము అవి జింక్ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేయాలండి
అవును
ఉం ఇంట్లో మీరైతే మంచి ప్రేమ వాళ్ళ కూడా ఆనందంగా ఉంటాయి మా మమ్మ అబ్బ ఇన్ని వెరైటీస్ చేసింది మా అమ్మ అని చాలా సంతోషంగా పిల్లలు తింటా ఉంటారు వాళ్ళు తింటే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది
అవునవునండి మళ్ళీ లంచ్ లోకి ఖచ్చితంగా ఒకటి ఆ ఉడకబెటిన గుడ్డు పెడతానండి నేను
ఆ మీరు ఖచ్చితంగా పెట్టండి రోజు మా ఇంట్లో సేమ్ మేము కూడా అంతే అండి రోజు ఖచ్చితంగా ఉడకబెట్టిన ఎగ్గు రోజు తింటాం దాదాపుగా వారంలో ఒక్కసారి మిస్ అయితే మేమో కాని ప్రతి రోజు మాత్రం తింటామండి
తినాలండి అది మంచిది కదండి
అవును అందులో ప్రోటీన్స్ కాల్షియం విన విన అన్ని నాకు సరిపడిన్న ప్రోటీన్స్ ఉంటవి
ఉంటాయి అవునా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కయితే అవును ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కయితే ఇట్లాంటి మనం తీసు కోవడం మనకే మంచిదండి
రోజు కప్పెడు ఆకుకూర కప్పెడు పప్పు కర్రీ కప్పెడు కూరగాయల భోజనం కప్పెడు పెరుగన్నం ఒక ఎగ్గు ఆ పాలు ఒక గ్లాస్ యేడు నేను తాగుతామండి మేము
ఆ అదే అదే
మీరు తాగు
హా మేము కూడా నండి మాకు గేదలు ఉన్నాయాండి
మంచిగా మీకు అద ఎంటిది వెన్న మంచిగా అంతే మీరు వెన్న వస్తుంది అంత మంచి మంచి హెల్దీ ఫుడ్ అండి మీరు మంచిగా బయట కంటే అయితే ఇంట్లో తీసుకు కున్న పాలు మీరు పెంచుకుంటున్న వాటి కాబట్టి చాలా
బాగుంటాయి అవునండి పాలు పెరుగు అవును పాలు పెరుగు నెయ్యి మాత్రం మాకైతే ఎప్పటికి ఉంటదండి
ఆ మీకు మంచి ఆరోగ్యమైన ఫుడ్డు మీ ఇంట్లోనే ఉంటుంది అయితే బయట తీసుకున్న పాలు అంత ఫ్యాట్ తీసేసి అదంతా కెమికల్స్ వేసేసి అవి తాగాలంటే కూడా ఇప్పుడు పిల్లలు చిన్న ఏజ్లోనే మెర్చి రవ్వటము ఆ పెరుగు పాలు ఆ చికెన్ తినడం వలన చికెన్ కూడా మనం చికెన్ కంటే ఎగ్గు తినడం బెటర్ ఎ ఎందుకంటే చికెన్ లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల అవి నలభై ఐదు రోజులోనే పెద్దగా అయిపోతుంది న్నాయి మూడు నెలలు పెరగాల్సినవి అందుకనే మనము పిల్లలకి బా చికెన్ కంటే బాయిల్డ్ దానికి బదులు మటన్ ఫిష్ అలాంటివి పెట్టడమే బే టరు చికెన్ మొత్తం చాలా వరకు అవాయిడ్ చేయడం మంచి
అవునవునండి
చికెన్ తినడం వల్ల ప్రీ మెచ్యూర్ బేబ్ అని తొందరగా అవ్వడము ఆ బయట పాలు తాగుతారు చూడండి ఇప్పుడు బయట బర్రె పాలని అమ్ముతున్నారు కదండీ వి అది ఎట్లా వస్తది తెలుసా అండి ఒక పా లీటర్ పాలికి పావుసేరంతా నెయ్యి పైన తేలుతదండి నూ
ఆ అహా హా
అదంతా కెమికలే
అవునా
అయితే నేను అట్లా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా వాడానండి ఆ పాలు వాడడం వల్ల నేను ఆ పాలుని నాకు నచ్చలేదు అంటే గింత గింత నెయ్యి వస్తుంది మరి రియల్ పాలల్లా మన నిజమైన బర్ర పాలల గ
రాదు రాదండి
అందుకనే నేను ఇక బంద్ చేసిన మేడం బంద్ చేసి మామూలుగా పాలు ము ముల్కనూరు గోల్డ్ ముల్కనూరు ఉంటయ్ కదా మ అవే తీసుకుంటాను ఎందుకంటే అందులో వాళ్ళు ఫ్యాట్ తీసేసి ఇంత శాతం అని ఉంటది కద వాళ్ళకి అందుకని అదే వాడతమ బర్రెలు అందుబాటులో లేవు కాబట్టి అలా వాడతాం మేడం
ఓకే ఓకే అండి
ఉ చికెన్ మాత్రం అవయిడ్ చేయాలి చికెన్ తగ్గించాలి మేడం ఒకవేళ లేదు తినాలి అనిపిస్తే మాత్రం మన ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా మేడం అవి అది తినడ బెస్ట్ మేడం ఎందుకంటే నాటు కోడి చాలా బాగుంటది
అవునవునండి
దాని ఎగ్గులు కూడ తింటే చాల మంచిది ఆ మన ఇప్పుడు మామూలు ఎగ్ క ఆ ఎగ్గు చాల టేస్టీగా ఉ
అవును అవునవునండి
ఆ
ఆ
మేడం మాతో మీ విలువైన సమయాన్ని వెచ్చిచ్చినందుకు ధన్యవ
ఓ ధన్యవాదాలండి
ధన్యవాద